హలో
క్లియర్ ఉందా? ఇప్పుడు నేను. హలో హలో హలో హలో అనిపిస్తుందా హలో ఐడియా అర్థమైందా? నేను ఏం చెప్పినా నీకు నేను మా డాడీ అకౌంట్ నుండి నాకు నీకు కాల్ చేసిన అంతే ఈడ అయింది.
అర్థమయింది.
మా ఎందుకే ఎంత అరుస్తున్నా వ్ నా మీద?
ఇకు నాలు
ఎమన్నారు భేడ అడ
ఇంకా స్టార్ట్ అవ్ అంటున్నారు వాళ్ళు
చెప్పల అరి ల జరవాత చెతే
లేదు ఇప్పుడు అవ్వండి అంటున్నారు
ఆ ఇం అంట నీకు ఇప్పుడ వెళ్ళాలని ఉందా లంచెస్ వెళ్ళాలని ఉందా
అయితే నేను ఏమని చెప్పినా అంటే ఆ సు సుప్రిత వాళ్ళు ఉన్నారు కదా
అ
వాళ్ళు కూడా వస్తా అంటున్నారు అయితే నేను చెప్పిన వాళ్ళు కూడా కలిసి వెళ్దాం అంటున్నారు వాళ్ళతో పాటే వస్తా అన్నా
జంగా ఉతు అరవపో అన్నావ
మజంగా ఎతునా
పారదలుతు రాన్ని చంగా
వాళ్ళతో ఏం వెళ్ళట్లేను చెప్పిన అలా
సరే సరే సరే
అ
అతే ఏమ అన పేరెంట్స్ మరి ఓక అన్నార
రన్నడు వెళ్ళాక తర్వాత తొందరగా వెళ్మను
సరేండి
ఆ మైనా సాంజవును మ
నీ వేస్ నేనంటే ఏమంటుంటే తెలుగుతా
న్నా
అరే ఆ తూ రుకో మరి మర్జీ మ కబాబా ఎట్లాంట నేను కోరు సకు గ జబ్ మకుత త
త మద బచ్చా న ఔత బచ్చీ బధ
అట్లేం కాదు మా ఇద్దరు అక్కలు కూడాస్తారు ఎవరు కాలేజ్ వెయాల అక్కలకి మా ఇద్దరక్కలు హాస్టల్ ఉన్నప్పుడు ఎవరు కవాలేజ్యలే అ మా ఇద్దరక్కళ్ళు లైక్ బెంగళూరు నుండి హైదరాబాద్ కు వచ్చినప్పుడు నైట్ ఎక్కుతారు బస్సు లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి అప్పుడు మా మమ్మీ డాడీ పడుకొని ఉంటారు ఆ టైమ్ మార్నింగ్ వచ్చినప్పుడు కాల్ చేస్తారు కుచ్చనా ఇ బార నేన్ పికప్ జని క వెల్త కుకట్ పాలి బ
స
హ
నాకుడున్నాయి
నైట్
మొత్తం గలీజ్ గలీజ్ మీమోచ్చింది.
ఏమోచ్చి
కట్టలేను తు నేను నువ్ ఫీలైతవ్.
జునైట
ఉ
వాటి గురించి ఇంకా డెసిషన్ చేస్తున్న అసలు
అరే నాకే తెలియదు వాడు ఎందుకోచ్చి నా బర్త్డే నేను బర్త్డే గురించి నీకు చెప్పిన కదా ఇట్లా ప్లాన్ ఎద్దాం అలా ఎద్దాం ఇలా ఇలా ఎద్దము అయితే నేను నీతో ఉన్నా అంట ఆ రోజు మీ ఇంట్లోనే ఉన్నా అంట అయితే మెసేజ్ ట్వీల్వ్ క్లాక్ కి మనం సెలబ్రేషన్ చేస్తున్నామంట అంటే ఏదో చేస్తున్నాము అంట ఫోటోస్ దిక్కుంట ఇగ అప్పుడే నా నా ఫోన్ లో మెసేజ్ వచ్చిందంట
ఏముంది హ్యాపీ బర్త్డే అని
కు మెన్షన్ చేస్తే నేను రీ మెన్షన్ చేశా అంట తర్వాత ఆ అతను అప్పుడు చూసి ఆ ఎవరు విడు కర్కే కుచ్ కుచ్ కి మెసేజ్ కారకుతే కర్కే మే కు రాయ కతే మీ అన్నకిి చెప్పాలా బుల్కే అదే నాకు భయమైంది ఊ
రెండు డేంజర్స్ అయ్ అ ఎట్లా ట్రామా ట్రై చేస్తుడు వాడు ఎట్లా ట్రామా ట్రై చేస్తాండు వాడు నీకోసం ఐదు సంవత్సరాలు తాగేటోడు కూడా ఇంకా వాడి గురించి డ్రీమ్ చేస్తావు
వాడి గురించి నే డ్రీమ్ నేనే ఏమన్నా డ్రీమ్ చేయాలి డ్రీమ్ చెయాల అనుకు కున్నా నా పిచ్చా నీకు
అలాగ తాను లోపల లోపల ఇంకా ఇంకా వాడి గురించి అనుకుంటున్నాము అందుకే కదా డ్రీమ్ వస్తుంది నువ్వే అక్క మూ అనే అవ్వలే నువ్వు వాడు నుంచి
కొడతా నువ్వు ఎక్కువ మాట్లాడితే అభి కొడత చూడు
అది కరెక్ట్ గా కదా నువ్వు నీ లోపల ఇంకా వాని గురించి ఏదో ఉంది అందుకే కదా డ్రీమ్ వస్తుంది ఊరికే ఏం రాదు కదా
అరే లవ్ ఉంటే లవ్ గురించి రావాలి గానీ ఇవన్నీ ట్రామటైజ్ మళ్ళీ ట్రామటైజ్డ్ వస్తున్నాయి కదా
అదే అంటున్న కదా ఇంకా నువ్వు మూ ఆన్ అవ్వాలి వాడి దగ్గర నుండి అని నేను లవ్ మూఆన్ గాదు వాడి గురించి ఆలో ఆలోచించడం మూ ఆన్ అలా యాజ్ అ పర్సన్
ఏ ఆడు గురించి ఆలోచించించాల ఇంకా పోయిపోయి చెత్తగాడు ఇన్ని రోజుల నుంచి నీతో ఉన్నా వాడి గురించి ఏమన్నా చెప్పానా హు ఏమో మాట్లాడుతావ్ పిచ్చి పిచ్చి ఊహు
బానే చెప్పినావు కదా
ఏం చెప్పిన పిచ్చి
మేము అప్పుడు ఒక బిట్ చేసినాము కదా ద గురించి న ఆ ఫంక్షన్ నేను వాడిని కొట్టిన నువ్వే అన్నావ్
అది వేరు నాకు వాడు గుర్తొస్తుంది అది ఇది అని చెప్తాను నేను చి ఆ అభి ఎక్కువ మాట్లాడకు నేను వచ్చి మరి కొడతాను నీకు
నేను కూడా ఇప్పుడు వేం గుర్తొస్తున్నావు అవేం చెప్పలే కదా తను ఎందుకు ఫీల్ అయితుందో
నువ్వు అట్లానే మాట్లాడుతున్నావ
ఏమన్నా అంటే ఇంకా వాని ఏమి అడిగినవాడే కంప్లీట్
ఏం తీసుకోవాలి వీసి వేస్తావా
ఏదో ఒకటి వేసుకో ఏంది అన్న దాన్ని మీదే నే వేసుకుంటావు
హహహ ఇంటికి వెళ్ళిన తర్వాత తీసిస్తావా కొడతా నీకు
కరెక్ట్ ఐ కదా ఏదో ఒక్కటి ఓరి అమ్మ ఎట్లా అయినా కవర్ చేసుకో మొత్తానికి అన్నదానికి కోచ్చు హహహ ఆ ఏమీ వేసుకోవాలి వేస్తా నైట్ అడ్రస్ అయినా తుంది బయట అంతా ఉబ్బరిస్తుందా ఇప్పుడు వేసిందే వేసుకో ఇక ఏం అయింది
ఆ
ఏమైందే
హెయిర్ లో మొత్తం ఇచ్చింగ్ ఇచ్చింగ్ ఉందని గట్టి గట్టిగా ఇలా ఇలా అంటే నేలు ఉంటది కదా సగం మొత్తం ఇలా క్రాస్ గా లేసింది ఆ
అ
అబ్బా అహహ హహహ
నేప్పి వస్తుందా
ఉ
బ్లడ్ వస్తుందా
లేదు నైల్ మొత్తం లేసి నొప్పి లేస్తోంది
గట్టి పట్టుకో ఇంక ఫింగర్ నీ ఇంకో హా హ్యాండ్ ఉండి గట్టికి పట్టుకోలి నెయిల్ నుంచి కరెక్ట్ చేస్
ఇరగ లేదు అలా లేసి వెనక్కి వెళ్ళిపోయింది
కద ఏడుస్తున్నావా హలో
ఆ
ఎస్ హు ఆ
ఆ
ఇలా ఏ సన్
ఆ
వీల్ అయితలే వెయిట్ చేయు నేల్క వచ్చిన ఎంజాయ్ కొంచెం ఇన్ని కొట్టు ఈ రోజు అంతలేద్ ఇంకో ఫీని ఇంకో హ్యాంతోను నేళ్లూ ఇట్లా కట్ గట్టిగా బట్కో రే ఆ ఫింగర్ గట్టి
దాన్ని ప్రెస్ చేసాం నెయిల్ నీ గట్టిగా
ప్రెస్ జేసినా కాలే ఫైవ్ మినిట్స్ ప్రెస్ చేసి నీ హ్యాండ్ తీశేషా నాక్ ఇవ్నీక అక్షురే సరిపోయినాయి డ్రెస్సులు కట్ జేసీ ఇంకోసారి కాల్ చేయాల మరి చెప్పు
యో చేయు
చేస్